హలో
బాగున్నారండి ఏం చేస్తున్నారండి
హలో
హలో వినిపిస్తుంది నా మా వాయిస్
ఆ వినిపిస్తుంది ఎలా ఉన్నారు హలో ఇనిపి
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ ఏమన్నారండి
ఉ బాగున్నానండి మీరు
ఏమ బో ఉన్నామండి ఏం చేస్తున్నా మేము బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏ ఏం చెయట్లేదండి ఖళీ మీరండి
మ్యాచ్స్తున్నామండి తిన్నారంండి
ఏ ఏం కుక్ చేస్తున్నారంండి
మేము ఈరోోజు మటన్ కర్రీ చేసుకుంటున్నామండి
ఆ అవునా మీకు మటన్ అంటే బాగా ఇష్టంండి
మట్టన్ అంతగా ఇష్టం ఉండదు కానండి మా పిల్ల కోసము మేము కూడా తినవల్సి వస్తుందండి
ఆహా హెల్త్కిి మంచిదేనండి
ఆ అవునండి చిన్నపిల్లలకి మటన్ పెట్టడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కదా అందుకని మేము మటనే ఎకుగా ప్రీ చేాపలు కానీ మ గాని తింటూ ఉంటాము
మటన్ కి బ్లెడ్ పడుతుందానండి
ఆ అవునండి
టిఫిన్ తిన్నారండి
మీరు మన్న ఇష్టపడతా
లేనమ్మ నేను చికెన్ ఒకటే తింటానండి
ఉమ్
అప్పుడప్పుడు ఫిష్ ఫ్రై తింటారండి అంతేనండి దనికి ఏమి మటన్ చికెన్ ఫ్రై అయినా మటన్ అది
ఫ్రై కానీ క మటన్ ఉమ్
టిఫిన్ తిన్నారంండి హలో హలో హలో
హలో
నా వాయిసు వినిపిస్తుందా అండి
ఆహ్ మీ వాయిస్ బానే ఇనిపిస్తుందండి.
మీ వాయిస్ నాకు అసలు ఏమి ఇనిపించట్లేదండి
ఆహ్ ఒక్క నిమిషం మండి బయటకు వస్తాను. మీరు సంక్రాంతి పండుగని బాగా చేసుక్. కుంటారా అండి
ఆహ్ బాచేసుకుంటామండి కోడి పందాలు వేస్తారు మళ్ళీ ఇంటికి చుట్టాలు అందరు వచ్చి చాలా హడావిడిగా ఉండి చాలా బావుటదండి.
కోడి పందాల్స్ పిండి వంటలునును చుట్టాల్ని పిలుచు.
ఆహ్ అందరు. కల్సి కూర్చుని అన్ని తింటాము మళ్ళీ. ఏ విషయాలు మాట్లాడుకుని సరదాగా నవ్వుకుంటాం ఆడు. ఉంటాము.
మేమూ మేము ప్రతి సంక్రాంతి. కి బయట గాలి ప గ ల్ ప ఆహ్ గాల్ ప చిన్న పిల్లలకి భోగి పళ్ళు. చిన్న పిల్లలకి భోగ్ పళ్ళు పోయ్యడము పిండి వంటలు చేసుకోడం భోగ మంటల్లో ఏమైనా పా తవి చెక్కవి. ఆహ్ ఎస్తామండి భోగమంట వేసి నీళ్ళు కాచుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తాం. పువ్వుల దండలు కాదండి గొబ్బిమ్మ లాంటివి చేసి హోలు చేసి ఆహ్ దండలు లాంటివి. చేసి మంటలో వేస్. స్తారండి
అలా ఎందుకు వేస్తారు. తెలుసండి.
తెలిదండి అంటే చెడు బాక్టీరియా ఏమన్నా ఉంటే అది పోవాలని చెప్పి నమ్మకంతో. చెఆమ్ పూర్వం నుంచి పాటిస్. నరండి
మ్మ్ హు అందుకే వస్తాయని
మీరు చేసుకుంటా ఉంటారండి.
ఆహ్హ్ చేసుకుంటాం ఓన్లీ మాల్ గ మేమ్ మంట ఒకటే వేస్కుని వాటి మీద నీళ్ళు కాచుకుంటాం అండి అంతేనండి.
ఉహు ఏ పిండి వంట పెడతారండి.
నేనా ఆహ్ జంతికులు మిచ్చిరి ఎక్కువ తింటాండి గులాపువ్వులు
గులాబీ పూ
మీరేమి ఇష్టపడతారండి.
పూలంటే
కజ్జికాయలు తింటారండి అవి తెలుసా అండి మీకు.
ఉంటామండి దాంట్లో పెట్టే పూర్ణం బాగుంటుందండి
మాదర్ ఎవరైనా చేస్తారండి
మా మదర్ ప్రిపేర్ చేస్తారండి, కొంచెం సహ సహాయం చేస్తాం అంతేనండి చపాతీలు చేయడం అవి మేము చేస్తామండి
ప్రాసెస్ తెలుసండి మీకు ఓకే
ప్రాసెస్ తెలుసండి మీకు
హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటది కదండి
ఆ అవునండి అందులోనూ పని కూడా త్వరగా అవుతది
ఆ అవునండి అందు కలిసి చేస్తే పని ఎక్కువ ఉన్నట్టు స్ట్రెస్ కూడా ఏమి ఉండకుండా, ఈజీగా అయిపోతుది కదండీ
మ్ త్వరగా అయిపోతది అద్
ఉ అవునండి మరి మూవీస్ కి ఇలాంటి ఏమైనా వెళ్తారండి సంక్రాంతికి
మూవీస్ కి అ కదిలి అందరం కలిసి ఒకసారి మాట్లాడుకోని ప్లాన్
నీ వాయిస్ బ్రే ఎక్కవుతుందండి
తమ
హలో
ఒక రోజు మూవీస్కి వెళ్తాకి ట్రై చేస్తూ ఉంటామండి
ఉమ్ అది వాయిస్ బ్రేక్ అవుతుందండి ఇ క్లారిటీగా వినిపించడం లేదు
అప్పుడప్పుడు వెళ్ తరా
తవుంటాం మన
ఈ ఇయరేల్ తరండి
కొత్త సిం సినిమాలురు హా ఆ రీస్ స్వేంట్ ట్ గా ఆ అప్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మండి కొత్త సినిమ్ సినిమా ఏమన్నా వస్తే వెస్టుగా ఉంది ఇంకో